హలో అక్క
బావుండావ రా
నువ్వు బావుండావ అక్క
బావున్నారా ఏం చేస్తున్నావ్
ఏం లే అక్కఇప్పుడే క్లాస్ నుంచి బయటకు వచ్చిన మా మేడం రాకుండే పై కి వచ్చిన ఊరికినే కూర్చుడనికి
ఏం క్లాసెస్ తీసుకుంటున్నావుర
నేను కంప్యూటర్ కోచింగ్ నేర్చుకుంటున్నాక్క ఇక్కడనే దిల్ షుక్ నగర్ లో
అవునా కంప్యూటరా
ఆ
కంపల్సరీ ఇస్తారా మరి నేర్పించే మీరే ఇంటర్వ్యూస్కి వెళ్ళండి అని చెప్పడమా
ఏం లే అక్క వీళ్ళే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయి ఖచ్చితంగా వీళ్ళ జాబ్స్ ఇచ్చిన ఫైవ్ డేస్ తర్వాతనే పం పిస్తారట
అవునా బానే ఉందిరా ఏన్ ఆహా ఇంకా తిన్నవా మరి
తినలేక అక్కఇంకా టైం కాలేదు ఏం చేస్తున్నారు అక్క పిల్లలు గిట్లా అందరు మంచిగా ఉన్నారా
ఆ బానే ఉన్నారా అన్నం తినిపిస్తున్న పిల్లలకి ఇక వీళ్ళతోనే బిజీ బిజీ లైఫ్ మొత్తం ఇంక నేను కూడా నేను కూడా నేర్చుకున్నా కంప్యూటర్ సిటీ లోనే నేర్చుకున్నా ఆ జాబ్ వచ్చే టైంకే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇట్లా అమ్మకి హెల్త్ బాలేదు అంటే ఇంటికి వచ్చేసినా నేను కూడా తీసుకున్నా కోచింగ్ ఆల్రెడీ వాళ్ళు కూడా మమ్మల్ని ఇంటర్వ్యూస్ కి పంపిచురు జాబ్ కన్ఫర్మ్ అయింది ఆ పాన్ కార్డ్ లేక సరే అని వన్ డే గ్యాప్ తీసుకొని చేయించే ప్రాసెస్ లో ఇంటికి రా ఊరికి రావాల్సి వచ్చింది వచ్చింది లేకపోతే నేను కూడా అక్కడ్నె ఉండి ఏదో ఒక జాబ్ చేస్తుండే వాళ్ళు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఒక త్రీ మంత్స్ వరకు కాల్ చేసిఅన్రా నేను ఇంటికి వచ్చిన తర్వాత
ఆ
ఆ చేస్తే ఇక ఇక్కడ సిచ్యుయేషన్ బా లేకుండే ఇంకా వాళ్ళకి రానని చెప్ పిల్సి న నా సిచుయేషన్ బాలేద్
ఆ కానీ ఇప్పుడు అసలు జాబ్స్ దొరకడం చాలా కష్టమైందిక అప్పుడే తీసుకునింటాయి ఇండి
అవునురా
ఇప్పుడు చాలా కష్టం అైతుంది అసలు మాకు కూడా ఓ దొరుకుతాయో దొరకవ అయిన ట్రై చేయ్యాలి మేమే అని చెప్తాం
అవునా ఇంకా వాళ్ళు మనకు రిఫర్ చేస్త స ఎక్కడెక్కడ ఉంది అనింటే మనం అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి అ అయితే మనల్లో తీసుకుంటారు మెయిన్ గా ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామో దాని నుంచే క్వశ్చన్స్ అడుగుతారు చాలా ఫైవ్ రౌండ్స్ ఉంటాయి తెలుసా ఫైవ్ రాౌండ్స్ ఉంటాయి కొన్ని ఆ అవును రా సెలెక్ట్ అయింది ఇంకా మన గురించి మొత్తం ఫస్ట్ ఎవ్వరికైనా మన ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్ కదా అదొక్కటి మంచిగా నేర్చుకోవాలి ఇప్పుడు మల తెలుగులో మాట్లాడడానికి గు డా లేదు అక్కడ నినయితే మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడాలి
ఆ నే నేర్చుకుంటున్నాక ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా సపరేట్ గా నేర్పిస్తున్నారు అంటెస్
ఉమ్ ఉమ్ నేర్పిస్తారు ఫైవ్ బుక్స్ ఏమోంట టాయ్ కదా ఫైవ్ సిక్స్ ఉంటేయి కావచ్చు
ఆ అన్ని కలిపి మాకు టూ బిక్స్ ఇచ్చిరు అంత అన్ని సబ్జెక్ట్లు ఒకే బుక్ లో కలిపి బన్డే చేయి ఒకటే బుక్ టూ బుక్స్ ఏ ఇచ్చేది అంటా
అవునా ఇంకా అళ్ళు అవన్నీ ఉంటాయి స్కిల్స్ ఏమేం కావాలి ఎట్లా మాట్లాడాలి కాన్ఫిడెంట్ గాని ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సపరేట్ సబ్జెక్ట్ ఉంటది
ఆ అదే అక్క అవును సాఫ్ట్ కి సాఫ్ట్ స్కిల్స్ అది సపరేట్ గా నేర్పిస్తున్నారు
ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మళ్ళీ ఇట్లా మనము వడ్డీలు అవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు
ఆ అ ఇంకా స్టార్ట్ చేయలేక మేబి తర్వాత చేపిస్త స్తరేమో అని ఇప్పటికైతే ఏం స్టార్ట్ చేయలే ఇప్పుడే మేము టూ డేస్ అవుతుంది అనుకుంటాం
ఆహా అట్లనా అయితే ఇప్పుడు టెస్టులు కూడా పెడతారు తెలుసా నీకు
ఆ పెడతారు అక్క టూ టూ డేస్ ఏమైంది వీక్లీ కాదు టూ వీక్ సో ఒకసారి పెట్టున్నారు
అవునా మాకైతే అప్పుడు వీళను బట్టి ఆ వీక్లీ వన్స్ లేకపోతే టూ డేస్ కి ఒకసారి పెట్టేది ఉమ్ గ ఇంగ్లీష్ టెస్ట్ ఎప్పుడైనా
ఏన్ లాబమ్ మక్క ఇంత అరు ఇప్పుడు లాక్ డౌన్ ఉంటున్నారు మళ్ళీ తర్వాత అసలు ఏమైతదొ ఏమో ఆ నువ్ చూడట్లే అక్క ను అసలు మొత్తం లాక్డౌ లాక్డౌన్ లాక్ డౌన్ అనే ఉంటుంది
ఎందుకురా మళ్ళీ కరోనా ఏమన్నా వస్తందా
కరోనా కదాక్క అక్కడ వారు జరుగుతుంది కదా ఆ అన్ గ్యాస్ ఆ గ్యాస్ షార్టేజ్ ఉంది పెట్రోల్ షార్టేజ్ ఉంది మొత్తం
అవున్రా మది సడన్ గా గ్యాస్ అయిపోయింది
ఉమ్మ్మ్
ఇగ బుక్ చేస్ తే ట్వంటీ డేస్ కు మేము ఎప్పుడు లాస్ట్ మంత్ ఏమో బుక్ చేసినామో ఇప్పుడు ఇవాళ వచ్చింది అని కాల్ చేస్తున్నారు వాళ్ళు
ఈ రోజు వచ్చింది అక్క అప్పుడు బుక్ చేస్తావు
ఆ ఈరోజు ట్వంటీ డేస్ బ్యాక్ చేస్తే
అయ్యో ఏడుస్తున్న ఏడుస్తుండ్క్క
ఆ ఫోన్ కావాలని ఫోన్ కావాలని ఇంకా పిల్లలతోనే సరిపోతుందిరా ఇగాచరిపోతు నా ఫస్ట్ బర్డే ఐపోయింది ఏమైనా చూసుకోవాలి ఈగ ఎగ్జామ్స్ కా హహ ఏంటిదిరా
గ్రాండ్ గా చేశారంటఅక్క అక్క చెప్పుండే నాకు అక్క వాళ్ళు బాగా చేశిరు బర్త్డే
అ అవునా అమ్మ కూడా వచ్చింది కదా నువ్వే రాలేదు
నేనే రాలేదు అక్క ఇక అప్పుడే నేను ఇక్కడికి వచ్చేసిన హాస్టల్ కి ఉగాదికి వెళ్ళిన కదా మళ్ళీ ఎక్కువ లీవ్స్ ఇవ్వరు కదా
ఆ అదే ఇక నువ్వు క్లాసెస్కి వెళ్తున్నావు కంప్యూటర్ క్లాస్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది మధ్యలో డిస్టర్బ్ చేయద్దు అనుకున్నాా నేను కూడా
ఉమ్ అయినా నెక్స్ట్ బర్త్డే బర్త్డే ఉండక పోతనా
అదే రా నువ్ ఏదన్నా మంచి జాబ్ జాబ్ లో సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూస్ కెళ్ళి అప్పుడు నువ్వు లీవ్ పెట్టుకొని రావచ్చు నెక్స్ట్ బర్త్డే
పెద్ద గిఫ్ట్ తీసుకోనీ మంచిగా వతా
ఇప్పుడే పూజ చేశా
బావ వర్క్ వెళ్ళిండు అక్క
మ్మ్ బానే ఉందిగా
బావా వర్క్ వెళ్ళిండా అక్క అంటున్నాక్కా
ఆ వెళ్ళిండు రా ఆఫీస్ కి వెళ్ళిండు వస్తాడు రావచ్చు ఇంకా లంచ్ కి రాలేదు ఇంకా వస్తడు ఏమో
ఆ లంచ్ టైమ్ దగ్గరకి వస్తుంది కదా వస్తే
అవును మీ కూడా టైం కి ఇంకా వన్ అవర్ ఉంది తిను రా టైం కు ఇంట్రెస్ట్ పెట్టు ఇప్పుడు ఎంత నేర్చుకున్నా కూడా మనకు ఫైనల్ మళ్ళా ఆఫీస్ రూమ్ ఉంటది కదా వాళ్ళది అప్పుడు సార్ వాల్ అదే ఆయన మీకు ఎవరు హెడ్ ఉంటారో వాళ్ళు పిలిచి మళ్ళా మొత్తం అయిపోయిన తర్వాత మనక ఎన్ని సబ్ మనకు ఎన్ని ఎన్ని టాపిక్స్ నేర్పించిలు వాటి మీద అంతా మనల్ని ఫస్ట్ ఇంటర్వ్ వ్యూ చేస్తారు వాళ్ళు
సార్ వాళ్ళ అక్క మా సార్ వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తారా
ఉమ్ ఫస్ట్ లాస్ట్ ఇప్పుడు మొత్తం అయిపోత్ ది కదా కోచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆఫీస్ రూమ్ లోకి పిల్చి ఆ ఎన్ని ఉన్నాయి మీరు ఏం నేర్చుకున్నారు మీ మీకెంత ఇంగ్లీష్ వచ్చింది అని చెప్పి ఒక టాపిక్ గురించి మాట్లాడండి అని చెప్తారు మనకి ఉమ్ ఆ టెస్ట్ కూడా ఉంటాది అందుకే చెప్తున్న ఎక్స్పీరియన్స్ చేసిన కదా ఉమ్ చెప్పి ఇ వాళ్ళ ముందు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి సార్ మన సారే కావచ్చు కానీ ఇంకా చెప్పాలి మనం
ఇక ఇంటర్వ్యూ అదే ఇంటర్వ్యూ అనుకని చెప్పాలి
హ్మ్మ్ చెప్పాలి ఎన్ని మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ మీరు ఏ ఏ సబ్జెక్ట్ గురించి నేర్చుకున్నారు సరే ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటిది అందులో దానివ్వల్ల మీరు ఏం నేర్చుకున్నారు ఇట్లా మొత్తం ఇక తెలుగులో కాదు నువ్వు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్ప చెప్పాలి ఆ ఇప్పుడు ఒక టాపిక్ ఇస్తున్నా ఇక్కడ ఒక ప్లేస్ ఉన్నది అనుకో ఇక్కడ దగ్గరలోకి ఇల్లు ఉన్నది ఇల్లులో గివన్ని ఐటమ్స్ ఉన్నాయి వీటిని నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావ్ చెప్పు అనే ఒక టాపిక్ ఇస్తారు
అన్నయే అంటే ఉమ్ ఫైనలే పొయినవ్ అక్క నువ్వు ఫైనల్ ఇంటర్వ్యూస్ గూడా అక్కడ కూడ ఇట్లే ఆడిగిరా
అక్కడేం అడుగుతరు ఇప్పుడు మన సబ్జెక్ట్లున్నయ్ ఇప్పుడు ఆ పివుడ్ టేబుల్ అని ఉంటది చూడర పైవడ్ టేబుల్ అని ఒకటి ఆ టేబుల్స్ గురించి ఆ పైవుడ్ టేబుల్ అంటే ఏంటిది ఉమ్ దాన్ని నువ్వు ఇప్పుడు ఇందులో డ్రా చేయాలంటే ఎట్ల చేస్తవ్ గురించి నీకేం తెలుసు అన అడుగుతరు అవి మనం ఒక వన్ సెంటెన్స్ ఇట్లా ష ఆ ఇట్ల చెప్పాలన్నట్టు షార్ట్కట్ల దాని గురించి మొత్తం చెప్పిన్ తర్వాత ఇంకో క్వశన్ ఆ నీకు ఇది ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది మధ్య మధ్యలో అడుగుతాంటరు మనకు
ఆహా అందుకే
కాలమ్స్ ఎట్ల క్రియేట్ చేయాలా టేబుల్స్ ఎట్ల క్రియేట్ చేస్తవ్ సిస్టమ్ ల నువ్వు ఏమైన డ్రా చేయాలంటె ఎట్ల చేస్తవు ఎట్ల పేస్ట్ చేస్తవ్ పేస్ట్ కి ఫా అవేంటి ఫార్మ్స్ ఉంటయ్ కదా
ఆ అవున అక్క
అదేంటిది అని జెప్పి ఇవన్నీ కొష్ ఆ షా కట్కీస్ ఏంటివి
ఉమ్
అని చెప్పి అవి అడుగుతారు మన పర్సనల్ ఇగమంట్రు ఇంట్రొడక్షన్ మాత్రం కంపల్సరీ దాన్ని కాన్ఫిడెన్స్ గా మనము ప్రిపేర్ అయ వెళ్ళాలి ఫస్ట్ దాన్
ఆ ఆ ఏమో అక్క మళ్ళ భయమైంది అసలు నాకు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఇంటర్వ్యూ అంటే కొంచెం
భయమే ఉంటదిరా నేనయితే ఇంకా ఫై రౌండ్స్ ఫేస్ చేసిన తెలుసా మస్తు భయం నాకు ఎవరితోనన్న మన ముందు ఒక కనీసం ఒక నలుగురు కూర్చోని ఉంటరు
ఓ వామ్మో
కూర్చొని ఉంటరు ఇద్దరు ముగ్గురు అయినా ఒక్కళయితే అస్సలు ఉండనే ఉండరు
నేనెప్పుడు అనుకుంట ఒక్కరే చేత్తరు గావచ్చు ఒక్కరిద్దరు ట్లన్నది అసల్ నాకు చాల భయం అక్క అసలన్ ఆ ఎక్కడికన్న ఎవరితోటన్న సపరేట్ గా కొత్తగా చెప్పాలంటే ఘోరంగ భయమైతది నాకసలు
హ్ హా హ నేను అంతే భయపడేదాన్ని అసలు ఎట్ల ఫేస్ చేసిన్నో నాకే అర్ధం కాలేదు అప్పుడు
ఏమో అక్క ఇగ నాకు బయమైతుందిగ కంప్లీట్ అయ్యే లోపు ఎట్లైన నేర్చుకుంటలే గని ఎంత నేర్చుకున్నా ఎంత కాన్ఫిడెంట్గున్న
మనది మనం నేర్చుకున్న మనకి ఎంతొచ్చింది అనేది కాదురా ఎంత చెప్పగలుగు తున్నా మనేదే చూస్తరు వాళ్ళు నేర్చుకుంటే మనకు టాలెంట్ న్నది ఆ నేను డైరెక్ట్ సిస్టమ్ లోనే చేత్త నేను నొటితోన్ చెప్పన్ అంటే కుదరదక్కడ మనం ఖచ్చితంగా వాళ్ళకు నోట్ తోన్ చెప్తనే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లున్నయి అవన్నీ అర్థమైతయి వాళ్ళకి